హలో
ఉమ్ బాగున్నారండి
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
ఉమ్ బాగున్నామండి ఏం చేస్తా తిన్నామండి మీరు
ఏదో డిస్టబెన్స్ అవుతాందండి వాయిస్ వినిపిస్తంది
తిన్నారాండి
ఆ తిన్నామండి మీరు
ఇప్పుడు క్లారిటీటిగా ఉందా
ఆ ఇప్పుడు వినిపిస్తాంది అంటే పక్కనే ఏమో సౌండ్స్ వస్తున్నాయి
పిల్లలండి ఈది ఆ ఇంక పడుకో ఇంకేమండి బోంచేస సరే పిల్లలు
ఇంకా లేదండి తినాలా మీరు
ఉ అయిపోయిందండి తినేస్తా ఇంకా మా పిల్లలన్నీ పడుకు పెట్టాలన్న
అప్పుడే తిన్నారా
ఉమ్ తిన్నారు తిన్నారు
ఏమ్ జెసినరు
వంట చపాతి పప్పు
చపాతి పప్ప నైట్ టిఫిన్ ఎక్కువ చేస్తారా
ఉమ్
నేను చపాతి చేసిన
ఉ దాంట్లో ఎక్కువ ఉహు
ఆ అవును
ఇప్పు
పప్పు ఉండింద అందుకు చపాతి చేసిన ఉమ్
ఇంకేమండి ఫెస్టివల్కి వెళ్ళలేదా ఊరికి
ఏం లేదండి వెళ్ళలేదు మీరు
మేము వెళ్ళలేదండి కొంచెం పనిఉంటే
అవునులేండి ఆ అంటే ఇగ మీ అంటే పొలాలు అట్లా ఏమన్న ఉన్నాయా ఏమ్ పెడతారు హ
ఉమ్ దానిమ్మ చెట్లు ఉడాయండి ప్రస్తుతానికి అయితే కనుక ఉమ్ ఇంకా హౌస్ కన్సె కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కొత్తగా తి
హు
పనుకో ఉమ్ దాంట్లో వర్కు అది కట్టేకి వస్తారు కదా బెలర్లకి వాళ్ళకి అన్నం వండాలి ఇదే సరిపోతుందండి
అవునులేండి పని ఎక్కువ ఉంటది వాళ్ళు తెచ్చుకోరు కదా మనమే చెయ్యాల
ఉమ్ అంటే హౌస్ కట్టే వాళ్ళకయితే వాళ్ళకే ఒప్పించ్చేస్తం మిగతా పెయింట్ వేసే వాళ్ళకంటా ఆ మరి ఆ అవన్నీ మొత్తం ఉంది
ఆ మరి దానిమ్మ చెట్లు అంటే ఎన్ని రోలు కోసారి వస్తాదది పంట
సంవత్సరానికి ఒకసారి
సంవత్సరానికి ఒకసారేనా టూ టైమ్స్ అట్లా కాదా
ఉహూ సంవత్సర వన్ ఇయర్ కి ఒక్కసారి
అవునులే బాకాస్తదా ఆ
మీదేం పంటండి మీది ఏం పంటలు
మాకేం పొలాలు లేవండి అంటే ఇక్కడ ఉన్నా వేసే వాళ్ళయితేవాళ్ళు గిన వేరుశెనగ కంది
ఉహూ
శనగలు అంటారు కదా అలాంటివి వేసేది చూసిన అంతే మాకైతే తే ఏమ్ లేదు ఇక్కడ చూసిండేటివి అంతే వేరుశనగ ఎక్కువ వేస్తంటారు ఇప్పుడు పండేది తక్కువ కదా వేరుశనగ
అవునవును
ఉమ్
మా సైడ్ అయితే మొత్తం దానిమ్మ అరటి చీని ఈ మూడు ఎక్కువ
చిన్న చెట్లు కూడ ఉంటాయా అది సంవత్సరానికి ఒకసారేనా పంట
ఆ ఆ తక్కువ అంటే ఎక్కువ అంటే దానిమ్మ అరటి ఎక్కువ ఇంగ అది తప్పే ఇ చిని తక్కువ ఎక్కడో ఒక చోటు ఉం ఈ రెండు ఎక్కువ ఉంటాయ్
దేవుళ్ళకి అంటే గుడికి అట్ల వెళ్తుంటార
ఉమ్ వెళ్తుంటామండి
ఆ
ఈ మధ్య ఇదే అసు కొత్త ఇల్లు కట్టించుకుంటా ఎక్కడికి వెళ్ళ లేదండి
ఉండడం వల్ల ఎక్కడికి పోలేము
పోలే వాళ్ళకి ఒండి పెట్టడం ఇదే సరిపోతానుండి
అవునులేండి
ఉ
ఉ
మీరు ఆండీ
ఇంట్లోనేనండి ఇంట్లో పనే సరిపోతంది పొద్దున్న టిఫిన్ మధ్యానం బో వచ్చినము ఇంగ ఇంటి పని అంతా ఉంటది ఆ ఉం పాప స్కూల్కి వెళ్తది
ఉహు
బట్టలు విండుకోవడము నీళ్లు తెచ్చుకోవడము ఇదే సర్
ఆహ అందరికీ అంతేలేండి కాకపోతే మా కొంచెం ఆ నేనే చేసుకుంట
ఆ బట్టలు అట్లాంటివన్నీ
ఆ అన్నీ చేసుకుంట
ఉతుకుంటార వారానికి ఒకసార రెండు రోజులకోసారి ఉతుకుతారు
నా పెద్ద వాళ్ళవి అందరవి తీసుకెల్తారు పిల్లలవి మాత్రం ఉతికేస్తా ఉమ్
అంటే వాళ్ళకి ఎట్ల ఒప్పిస్తారా
సంవత్సరానికి టెన్ న్థౌజంన్ ఒప్పించినామ
ఆ
ఉతికు వాళ్ళే ఉతికేస్తారు ఐరన్ చేసుకొస్తారు ట్వంటీ డేస్ థర్టీ డేస్ అట్ల
అవును వాళ్ళు తీసుకొని పోతే అన్ని రోజులు తీసుకురారు ఉ
మనకు కొంచెం ఎక్కువ బట్టలు కూడ ఉండవ్
ఉండాలి నెల రోజులకి వచ్చేటట్లయితే మనకు ఒక అరవై చేతలన్నా ఉ
ఉండల
సరిపోతాయి లేదంటే మనం ఇం
ఇంగ అంతే వాళ్ళు వచ్చే వరకు ఇంకా అదే కట్టుకున్న
ఆ మీ మట్లే ఏం లేదు అంటే నేనే ఉతుక్కుంటా
ఆహా వాషింగ్ మిషిన్ ఏం లేదు
ఆ లేదక్క నేనే ఉతుక్కుంటా
అయినా ఇంకా ఇంకోటి కొత్త హస్లే తెచ్చుకున్నాంలేని ఇంకా ఊరికే ఉన్న పిల్లలు బట్టలు ఊతకలేను
ఆ
అంటే తోట్లో పని ఉంటది
అవునులేండి ఉతికే టైం
ఇంకా ఇంకా మరి షాప్ ఉంది
షాపు
షాప్ లో పని పైపులు మసడిఅన్న డ్రిప్
ఆ అడ్రిప్పైప్స్
ఉ అవన్నీ మొత్తం
అది ఎట్లా అంటే రోజు పని ఉంటదేమో కదా
ఆ షాప్ లో మా ఆయన పోతంటారు ఆ మా ఆయన లేనప్పుడు వెళ్తా అంటాను ఎక్కడన్నా కన్నా పోయినప్పుడు నేను షాప్
ఆ
లేదంటే తోట్లో కూలొల్లతో పని చేయించుకుంటు
అవునులేండి తోటలోకి కూడా మీరు ఒకరే వెళ్తారా
ఉ వెళ్తాండి
అక్కడ కూలి
ఆహా వేరే వస్తారు కదా కూలీలు వాళ్ల ఉకే పని తప్పించుకుంటుంట ఉ ఉ ఉ
ఆ వాళ్ళకి భోజనాలు తీసుకెళ్ళాలా
అ లేలేలే వాళ్ళు క్యారేజ్ తెచ్చుకుంటారు కాకపోతే మనం కూడా కొంచెం ఏదైనా కూరలువేమంటారు
ఉన్లే చేసుకొని పోతారా
చేసుకొని పోతాం కొంచెం వేపచ్చుకుంటారు అనమాట వాళ్ళు అంత పొద్దున్నే వస్ తరు
అవునులేండి కొంచెం మనకి చేత ఐనంత వరకు కొంచెం హెల్ప్ చేస్తే మేల్
ఆ వాళ్ళు కొంతమంది తెచ్చుకుంటారు కొంతమంది తెచ్చుకోలేరు కాదా టయానికో కోసం సరీ అని వాళ్ళు తెచ్చికుని వాళ్ళు వేయిించుకుంటారు అనమాట
ఆ మీరే ఎక్కువ ఎక్కువైనా చేస్తారావంట
చేస్తా
ఆ నేర్చుకు బాగా వచ్చేమో ఆ ఏమంట బాగా చేస్తారు అంటే ఏ కర్రీ ఇష్టం
యావని ఇవని లేదండి అన్నీ తింటా
అంటే ఇప్పుడు ఏదన్నా ఒకటి బాగా చేస్తాను అనేది ఉంటది కదా
ఉ ఉ ఉ ఇంకా మా ఆయనకిస్తం అంటే కోసుగడ్డ అది బాగా ఫ్రై జేసిచ్ చపాతి చేత్తె ఆయన బా తింటరనమాట
ఆ ఎట్ల చేస్తరు ఫ్రై అంటంటే నేను కోసగడ్డ తక్కువ చెయ్యను
ఉమ్ హ్ ఎందుకండి
ఏమో అండి నేనెప్పుడు చేయలేదు ఎట్ల చేస్తరు చెప్పండి
ఎగ్ ఫ్రై గూడ ఎగ్ ఫ్రై ఎగ్ ఫ్రై కూడ బావుంటదండి ట్రై చేయండి ఒకసారి
కోసగడ్డ చెప్పండి ఎగ్గు మళ్ళీ తెలుసుకుంటా
ఆ కోసుగడ్డ అయితే ఫస్ట్ గా అది తెచ్చుకొని బాగా కడిగి బాగా చిన్నగ తరిగి
ఆ
సన్నగ దరిగి మనం ఇప్పుడూ తిరవాతికి ఎట్ల ఏసుకుంటమో అట్ల ఏసుకోండి అ ఫస్ట్ తెర, ఆవాలు, జీలక కరాన్ని తిరువాత ఏసుకొని ఆ తిరువాతల ఈ కోసగడ్డ చిన్నగ తరుక్కోలండి అసలు చిన్నగ తరిగి బాగ వేయించాలి నూనెలో
హ్మ్
వేయించి వేయించి అవి స్ బాగ స్మూత్గ మెత్తగా అయిపోయినింక
హ్మ్
ఉప్పు, కారం
ఉమ్
కొబ్బరి పొడి
ఆ
అవన్నీ ఏస్తే బాగుంటదండి చపాతీలెక్కయితే సూపర్గ ఉంటది
ఆ నేను బేల్ళ మీద పెట్టి చేస్తారు గదా కోసగడ్డ
ఆ అట్లా గూడ చేయొచ్చు కాక్పోతే ఇట్లా బాగుండు ఆ ఆ అది తక్కువే తినేది ఆహా ఇట్లా ఇట్ల కూడ ఏసుకోవచ్చు కద కొబ్బరి పొడి
అవునులే
ఇక్కడ ఫ్రై అయిపోయినాక కొంచెం బాగా ఫ్రై అయినా కవి కోస్గడ్డ కొబ్బరిపోడేస్ కొని దించుకొని చపాతిలేకి బాగుంటదండి
అవునులేండి
ఉమ్
ఈసారి ఎప్పుడన్న ట్రై చేస్తా
కంది బ్యాడ్లు ఏం లేకుండా ఓన్లీ అవె
అవునులేండి
హుమ్
కంది బ్యాడ్లది బ్యాడ్ల మీద పెట్టి చేసేది మా అమ్మ చేసింటే తిన్నా
ఆ బావుంటాది కనీ ఇదే బావుంటది చపాతి అట్ల కర్రీ ఏదన్నా దోసలోకి దోసలోక్కుడ బావుంటది ఉమ్ అది బావుంటది
అవున్లేండి
ఇంకోటి ఎగ్ ఫ్రై లకు కూడా ఆల్మోస్ట్ అన్ని కూరగాయలు తేస్తాము ఆ ఆ క్యారెట్ బీన్సు
ఉ ఇవన్నీ చిన్న చిన్న కట్ చేస్తారా
చిన్నగా కట్ చేసి బాగా ఫ్రై చేసి
ఉ
ఉప్పు కారం అన్నీ వేసి లాస్ట్ గుడ్లు వేసి ఫ్రై చేస్తా ఐతే సూపర్ గా ఉంటుందండి
ఆ
చపాతిలకైయితే ఇంకా బాలే ఉంటది
ఆ నేను కా కూరగాయలు ఎప్పుడూ ఎయ్యాను మాము ఎగ్స్ ఒకటీ వేసి చేస్తాంది
ఒకసారి అటుగా ట్రై చేయండి బాగుంటది క్యాప్సికం క్యారెట్ ఏవలే ఉన్న క్యాప్సికం క్యారెట్ బీన్స్
ఆ
ఈ మూడు ఉన్నా చాలు ఆ ఇది కోసగడ్డ కూడా ఉంట ఇంకా బాగుంటది
ఆ
ఉ కొంచెం కొన్ని కొన్ని అన్ని బాగా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాల మళ్ళీ పెద్ద గా చేసుకుంటే బాగుండదండి ఉడకదు
ఆ ఎప్పుడు అలా చేయలే వెజిటబుల్స్ అన్ని వేసి
ఉ బాగుంటది
ఇప్పుడుఎప్పుడైనా ట్రై చేస్తా
ఉ
ఆ ఎగ్ దాంట్లోకి చపాతి నేనా
ఉ
రైస్ రైస్లేకైతే తినలేమా
రైస్ లేఎగ్ కూడా బాగుంటది
అవునా ఫస్ట్ అన్ని చిన్నగా కట్ చేసుకొని మగ్గిన తర్వాత లాస్ట్ ఎట్లా ఎగ్ ఎయ్యాల
అవును
ఆ
తలింపు వేసినట్టటు వేసేసి లాస్ట్ లో మనం. గుడ్లు వేస్తే బాగుంటది తెన్ను
ఆ
ఇంకేంటండి మీరు మీకేం వంటవచ్చు బాగా
సరే అండి అయితే
ఉ సరేం
ఉ హు